హలో రమ్యా
చెప్పు
ఏం చేస్తున్నావ్
ఎం లే సూజత తిన్నా తిన్నావా ఎంతక మ అత్తా పచ్చ లవా ఓకే ఆ నమకా
ద
అ అవునా ఏం లేదు అ
ఏ మూడు దిన ఒప్పుంట ఇందిష్ట
చెప్పే
ఏ మ బన్గ ఎ నాకత
ఓ
కొన్ని జ హరు పడుకున్నారు పాప పడుకోలే
ఇ బ ఫోన్ చూస్తాడా
చూస్తది
ఒక నిమిషం ఉండు మీ పాప ఫోన్ చూస్తాద
చూస్తది ఆ చూస్తది
ఆహ ఏమైంది మాట్లాడతలెవ్ సరిగా
మాట్లాడతన కదా వాయిస్ సరిగా ఇనపడ్త లేద్గవచ్ నీకే
నా వాయిస్ ఇనబడ్ లేదా సరిగ్గా ఇప్పుడు విను
నిప్ ఆ ఇవాళక్ కాని బోళ్ళ సౌండ్ ఇనపడతాంది
మీ ఏంటినే నా పని పని చేస్తున్న పని చేసుకుంట మాట్లాడుతున్నా
ఆహా చెయ్
ఇంకా ఏం సంగతి మీ అత్తమా మీ మామయ్య అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారు మీ వాళ్ళందరు బాగున్నారా
బాగానే ఉన్నారు ప్రియాంక ఏమన ఫోన్ చేస్ స్తుందా
ప్రియాంక ఏం ఫోన్ చెయట్లేగా
ఆమె ఎక్కడ ఉంది అసలు ఇప్పుడు తెలుసా ఏమన్నా
తెలియది నాకు చాలా రోజులైతాంది తనతో మాట్లాడి
ఏదో మీ గొడవైంది అని అన్నారు ఏమన్నా తెలిసిందా చిల్లని
లేదు లేదు తెలియలే
మన మన దోస్తులు ఎవరన్నా ఫోన్ చేసి తుల్లా మన దోస్తులు ఎవరన్నా ఫోన్ చేస్తూలా
చేస్తుర్రు
ఎవరు చేస్తుర్రు
బిందు చేసింది వెన్నెల చేసింది సుజాత చేసింది
ఉహ నువ్వు బాగానే చేసిర్రు నువ్వు నాకు ఎవరు చేస్తలేరుగా
నీన్ నెంబరు యాడ్ చే స్తా
గ్రూప్ లోనా
ఆ
యాడ్ చేయి నక్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తే నేను కూడా మాట్లాడతా ఏ మా సైడ్ ఫుల్ దోమలు ఉన్నాయి చంపుతానాయి ఈ దొమ్మళ్ళు వల కూడా
అది అది దోమలది అనే పెట్టుకోలే మస్కిటో ది
మాస్కితో భెటినా అ బెటీటినా ఏ భేటిన్నాత లో బత్కుతా చనిపో నే ఏం అర్థం అయితలేదు నాకు
గాటు లేదా
అవి ఎగర
అగర్భతులు పెట్టొద్దు దు చిన్న పిల్లలు ఉన్నప్పుడు
అవునా వాటికి బాగా చనిపోతున్నాయి
వాటికి చనిపోతాయి కాని అది పెట్టినప్పుడు చిన్న పిల్లల ఇంట్లో ఉంచితే వాళ్ళ చిన్న పిల్లల లివర్లు కరబ్ అయితాయి
అవునా ఆలౌట్ పెట్టచ్చ మరి
ఆలౌట్ కీ ఏం కాదు ఒక పొడుగుయి ఉంటాయి చూడు దోమలకు ఆ అయిబెట్టదు
అవే
అవకోలా పెట్టినా గాని బాబు బయటినుంచి వచ్చి మళ్ళా గాలంతా పోయి నాక బాబుని లోపలికి తీసుకుపోవాలి ఆ
అలౌట్ పెడితే ఇంకా కదా
అ
ఆల్ అఔట్ పెడతే ఎమన్న ప్రాబ్లమ నీకు స
ఏంకాద్ మేము ఆల్ అవుట్ వాడతాం దోమల బ్యాట్ వాడుతాం తను
దోమల్ బేట్ తే ఇంక బెస్ట్
అ కానీ అవి మనం బ్యాట యూజ్ చేసినప్పుడే చచ్చిపోతాయి తర్వాత దొరుగుతాయి కదా
వా బీరువాలో ఒక అలౌట్ మా హస్బెండ్ కి చెప్పిందెమ్మంట
ఊ ఎంత సిక్స్టీ రూపీస్ ఉంటాయి కావచ్చు మేబి
అహో ఈ మీషన్తో అయితే ఎక్కువ ఉంటది మీషన్ లేకుండా
కింద లిక్విడ్
లిక్విడ్ కు పోతే అడ నూరు రూపాయలు అయిందట
లేదు డైరెక్ట్ లిక్విడ్ మిషన్ కలిపి పెట్టడానికి అరవై
అవునా మీరూ తెచ్చి
అలా సైజులు ఉంటాయి ఆ చిన్న సైజు పెద్ద సైజు
ఉహు ఓ ఇప్పుడు ఏ వాళ్ళకు చినస్తుంది ఈ బాగా దోమలు ఏం సంపుగా తింటున్నాయి మమ్మల్ని అయితే నైట్ అంతలేదు నిద్ర పోనిస్తలే
ఉహు
నైట్ అంత పని తీరి ఇంది నేను అన్నం తినాలి పని చేసుకున్నాక
స్నానమే తిన్నా
హూ స్నానం ఏం లేదు ఇప్పుడు మూఖం కడుక్కొని అన్నం తినాలి అన్నం తింటే అయిపోతది ఇక తిని పడుకుంటా ఏముండదు ఇక వర్క్ బోన్లు దోమి పడుకుంటా త్త
ఉహు హరిత ఈ అత్తమ్మ వాళ్ళు ఏం చేత్తరు
ఆ ఏం లేదు అన్నందింటుది అవును నువ్వు ఇప్పుడు ఏసిన తింటుంది మా బాబు బడు పక్కేస్తున్నా ఏదో ఫోన్ మాట్లాడకుండా మాట్లాడుకు
ఏం కర్రీ చేసావ్ మరి
సొరకాయ మాతమ్మ చేసింది ఉదయం చూరుకాయ ఉన్నది అదే ఇప్పుడు మూడు కోడుగుట్లు ఉడకబెట్టిన మా హస్బెండ్ కు నాకు మా అత్తమ్మ కాని అదే తింటూ నా మాత్తమ్మగేసినా తింటుంది ఇంకా నే తరువాతికి నేనే తింటా తిన
స్ టి తినే బదులు బాయిల్ చేసుకొని తింటే బెస్ట్
హ
కొంచెం స్మెల్ ఆ అన్నరు మాక్కదంట
మ్మ్ ఇంకా మరి మీ అత్తమామ మంచిగా ఉంటారా మరి నీతోటి
ఆ బానే ఉంటారు
మ్మ్
బానే ఉంటారు
మీ ఆడబిడ్డ మీ ఆడబిడ్డ పేరు ఏం పేరు అసలు
త్రిష అదే అహా నేను ఆ హలో ఆ
త్రిష లెక్కనే ఉంటదిగా అందుకే త్రిష అని పెట్టి లా
అ అవును మేమెంత త్రిష పుట్టినంక నే ఈమే పుట్టిందంట
త్రిష పుట్టినంక నే ఈమే పుట్టింద అందుకే ఆ పేరు పెట్టి లా
అ అంటే చిన్నప్పుడు వేరే అ ఆ వేరే పేరు పెట్టిలట గా ని తర్వాత పేరు మార్చిలు వాళ్లు ఎడ్యుకేటెడ్ కాదు నాన్ ఎడ్యుకేటెడ్
మ్ మ్
మ్ అ త్రి ష అంటే ఇష్టం గావొచ్చు మి వొళ్ళకు అందు కే ఆమెకు ఆ పేరు పెట్టి లు
మ్ ఫస్ట్ వేరే చిట్టి అమ్ములు అని పిలుసుకున్నారట ఆధార్ కార్డ్ పై సంవత్సరానికి తీసినప్పుడు డైరెక్ట్ త్రిష అని పెట్టేసి లు
మ్ హూ
మ్
ఇంక మి అయనకి ఏ హీరోయిన్లు అం టే ఇష్టం
మహేష్ బాబు
మహేష్ బాబా హీరోయిన్ అన్న నేను హీరో కాదు
ఆ హీరోయిన్ అంటానావా హీరోయిన్ ఆయనకి ఏమి ఇష్టమె నాకు తెలువదు కాని జాను లిరి అంటే బాగా ఇష్టం ఫోక్ సింగర్ ఫోక్ డ్యా న్సర్ బట్ ఐ హేట్ దట్ గర్ల్ చి చి చి అవున
ఇంకా ఏంటి విశేషాలు
ఏం లేవు నీకు జానలే ఐడియా ఉందా
తెరిలిసలే ఆన్ బాగా డ్యాన్స్లేస్
మామేగా
ఆమనే మా పెళ్ళి ముందు నుంచళ్లి ఆమెని ఇ తమ న వాళ్ పేపర్ పెట్ కాని కొందరికి ఉంటేది కొంచెం